నెన్ రాలేనండి
ఓ అవునా అండి
ఓ ఓ మీరు ఈ వెకేషన్ సమ్మర్ వెకేషన్ ఎట్లా ఎంజాయ్ చేసారండి
మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి
అంటే మీరు ఏడేడ్కిళ్ళారు ఉండలా ఎలా ఉంటున్నాయి
వండర్లా చాలా బాగుంటుందండి తెలంగాణ ఔట్కట్స్ ఔట్కట్స్ లో ఉంటుందండి
ఒ అవునా అండి అంటె వండర్లా చ చాలా రైడ్స్ ఉంటాయని విన్నాను తెలంగాణ లో బెస్ట్
వాటర్ఫల్
ఇంకా మీరు ఓషన్ పార్క్ వెళ్ళారా
ఓషన్పాకు వెళ్ళలేదండి అయ్యో ఓషన్ పార్క్ బాగుంటుందంట నేను వండర్లాలో అన్ని ఒకటే సారి అన్ని వాటర్స్చ్చినామండి కొన్ని కొన్ని డేంజర్ ఉన్నాయి అవి చూడలేదు అంతే అంటే చాలా మ్యూజికల్ కింది కొం స్లైడ్ అవుతు రౌండ్ షేప్ ఉంటుందండి అది మధ్ ధ్యలో అగిపోతామని భయం వేసి ఇంగ వెళ్ళలేదండి ఆ
మీరు ఇంకా
అంటే అలా వైజతకు వెై చేసార చాల ల్యాండ్ లో ల్యాండ్ పైన ఇట్లా ఉంటాయండి జైంట్ వీల్ కార్ అవ్వని ఉంటాయండి ఆడుకోవచ్చు మనం
ఓనా మేము తప్పకుండా విశేసామండి వండన్డని అంటే మీరు వేళ ఓ అంత ప్రైజ్ అండి అంత ప్రైస్ అయితే మీ ఫ్యామిలీ ఫ్యామిలీ పోయారా?
అవునండి ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము. ఓన్నండి అవునండి ఓ అ ఓకే ధన్యవాదము ఉ ఏసుకుంట ఇన్ని ఎవర్ రా ని కొడుకు